హలో
హమ్ రాత్నను ఫోర్త్ క్వశ్చన్ కు వచ్చాను ఇప్పుడు మూడింటికి మొదలెట్టాను బుక్ గంటన్నరకి నాలుగు క్వశ్చన్లు రాతున్నాను మూడు క్వశ్చన్లు అయినాయి
ఇంకా రెండో సట్లోనే ఉన్నాను ఎప్పుడు తీసుకొస్తే న నువు వెళ్ళాక కోడా నేను రాలేము
ఎన్నో సెట్ ఎండో సెట్ రెండో సెట్ లో ఏ బుక్ ఫస్ట్ బుక్క సెకండ్ బుక్క
ఫస్ట్ బుక్ లైన్స్ కొట్టుకున్నాను పొద్దున్నంత అదే వెళ్ళడం సరిపోయింది కదా ఏదో ఒకటి ఒతదామ్మా వాళ్ళ ఎళ్ళగన్నా సరి మూడు బుక్లన్నావ చేద్దాం అనుకుంటే
ఉ మ్
హవ్వలేదు మొత్తానికి ఏంటి అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం సరిపోయాంది
నేను ఇది మూడో బుక్ రాతున్నాను
ఉమ్ ఏంటివాళ ఇవాళ మూడో బుక్కు రాతున్నావా
ఇయా మఒళ్ళకుఉందదు రేపది అ వెలగలితాను ఇంకో నాలుగు ఉన్నాయి ఎలా రాయాలి మూడు బుక్లు రాయాలన్నా నాకు సాయంత్రం అయిపోతుంది అసలా
ఏ అడగలేదా మరి అది వెళ్ళింది కదా నిన్ను అడగలేదా
అడగలేదంట ఇదే చెప్పిందంట సోమవారం మొత్తదక్క అని చెప్పిందంట అయితే వత్తది కదా కదా తన అడగమని చెప్పు సార్ని మనీ పోయినసారి ఇవలేదు ఇ స సార్ ఇవ్వలేదు రెండు సార్లు వస్తాయి డబ్బులు ఎందుకంటే సార్ లే కుండా వెళ్ళి బుక్స్ చెక్ చేయ అవసరం లేదు కదా ఇంకా చక్కగా ఇచ్చేసి పడేసి వచ్చేస్తుంది అక్కడ
ఉ ము
అందుగాని తను వచ్చినప్పు అప్పుడు అడ అడగమని చెప్పు అందంటారు సరే అక్క సోమవారం వత్తానని చెప్పింది తనకి చెప్తానలే అందంట
ఓ
అలా ఉంది
కానీ వెళ్ళినప్పుడు చెప్పకుండా వెళ్తుందా తను
అవును చెప్పకుండా వెళ్ళిపోద్దు ఆ ఫోన్ చేసింది ఫోన్ చేసింది అంటే అక్క బుక్స్ ఉన్నాయా అంటే ఆ రా ఈ రోజు సాయంత్రం నాలుగు మూడ్ నాలుగింటికి రా అంటే మూడున్నరకి వెళ్ళిందంట సార్ లేరంట
ఉ
అక్కిచ్చిందంట బుక్స్
అ
పోయిన సారి కూడా ఇవ్వలేదు డబ్బులు ఏదో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎంత చిల్లర ఎంతో చెప్పిందమ్మా
ఆ రెండు సార్లు తీసుకున్న కదా అ
ఉమ్ అవును అమౌంట్ వత్తాయి నాకు వెళ్ళిన్నప్పుడు అడగవే అంటున్నా సరేలే సరలే అడుగుతానులే నేను సోమవారం వెళ్ళిపోతాను కదా అన్నాను ఎక్కడ ఎళ్ళాను అవ్వలేదు సరే అది ఎళ్తుంది గదా దాన్ని అడగమని చెప్పన్నాను ఆ అమ్మాయికి ఏం కావాలిదంట వాళ్ళ చెల్ల ఇంకా ఏదో వన్ బుక్ ఉందందంట మా చెల్లింకా వన్ బుక్ రాస్తుంది అని అంటుందంట
ఉహు
సీజిఎల్ క్ అప్లై చేశారు సీజిల్ ఎలాగు ప్రిపేర్ అయిపోదామని ఇప్పుడు థాంక్స్ ఇప్పటికి నేను ఈ బుక్ రాత్తే నాకు ప్రిపేర్వడానికి ఉండదు గదా అని
ఎవరు
ఆ అమ్మాయి ఉందిగా మొన్న ఆల్ సిస్టర్ కు గూ డా తీసుకెళ్ళింది బుక్స్
ఆ అవును ప్రిపేర్ అవుతున్నారన్నావు కదా అదేనా ఉ ఉ
అదే అన్మాటా స్టార్ట్ చేసిందేదో మధ్యలో వదలకుండా ఉండింటే బాగుండు అనిపిచ్చిందా ఆయ్యేంతేస్తే ఎగ్జామ్ మొత్తానిక్ అసలు మొత్తనికి క్యాన్సిసల్ అయిపోయినంట తెల్సా అందుకే రాలేదు ఇప్పుడి దాకను ఉ నోటిఫికేషన్ అదే రాలేదు
పెట్టక పెట్టక మనం చేద్దామనుకుంటే అలాగే అవుతాయి ఏంటో
ఏ మోరే అప్పుడున్న కశిమీద చక్కగా కొట్టేయాలన్నంత ఆవేశంలో ఉన్నాను అందుకే పోయింది ఎనక్కి బద్ధకం బద్ధకం గా ఉంటం చూడు అప్పుడొస్తాయి డేట్లు ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ పెట్టుకోండి అని మొన్న సీజీఎల్ రిలీజ్ చేశాడంట అది నేను తలకిందులుగా తపస్సు చేసినా గాని అసలవ్వదు మన్కి ప్రసన్న చ చ దాన్కే అవ్వదంటే మనకేం అవుతద్ ఇంకా
ఉ అవును పోనీ ఆళ్తో కలిసి ప్రిపేర్ అయిపో లేకపోతే
ఏ ఈ సార్ అసలు పడిత్ ఎలాగైనా మా చెల్లుంది గా దాని మీద మోటివేషన్ తో అని కొంచా ఉ ఎదొవొట్ సాధించాలన్పిత్తంద్ ఉంద్ హ కూజే ఉండనే ఉండదు మళ్ళీ మోటివెట్ అయితే ఎ ల్లాల్సి వస్తది ఇంక అర్దం కాలేదా అన్ని డైలాగ్ లేసానా మా చెల్లికి తర్వాత పక్కనొచ్చి కూర్చంటే అసలు మాట్లాడలేకపోయాన్ తెలుసా అసలు ఇంగా మాట్లాడ్నా పాపం అదే కదిపించి అదే మాట్లాడుతద్ అసల్ అలా సైలేంటుగుంటరు అసలానా నాకసలు మాట్లాడదొరకద్ పాపం అదే ఏదో ఒకటి మాట్లాడుతుంది ఆ ఇ అన్ అన్నాను ఆ ఏంటి ఇన్ని డైలాగ్సే ఎసాను ఏం మాట్లాడతలేదు నేనిప్పుడు ఏమో ఎందుకొచ్చేవ్ ఎళ్ళిపో అన్నట్టు బిహేవ్ చేస్తున్నాన్ ఏంట అనిపిచ్చింది
ఉహుహు
ఎవరన్నా కొత్ పెళ్లయితే అలానే అనుకుంటారా ఈ పిళ్లెంటిరా బాబు అసలు ఏం మాట్లాడతలేదు అని
ఉ నన్నయితే నా మొహం మీదె అడుగు సరే ఎంటి సైలెంట్గా ఉంటావెంటి అని చెప్పి
ఉహ్ నా గురించి తెలుసు గాబట్టి మా చెల్లికి ఏదో అలా కలుపుగొలుగా మాట్లాడికెళ్ళిపోతుంది గాని నేనైతే అసలే ఏదొలా ఉంటదా. నాకా ఓపెన్ అవుదాం అని ఉంటాను ఏం మాట్లాడలేనెంటో మరి. ఎంత క్లోజ్గా ఉంటది అన్ని షేర్ చేసుకుంటది ఏయోపడుత్తది.
ఆమ్ ఇప్పుడు రే ఈ ఏడ్. బెలున్ లాకరంలోక ఎర్ప్. బెలున్లు మా అన్నయ్య నాకు తేలిచ్చడు మా తమ్ముడు కూడా అదే అంటున్నాడు. అక్క నాకు కూడా తెక ఫోన్లు చేస్తున్నారక్క బాబోయ్ ఇంటికి కూడా వచ్చేస్తున్నారు అయిద్ అల్లన్. తిన్నారు ఉమ్.
ఆళ్ళ జాబ్ కష్టాలు వాళ్ళవే మరి వాళ్ళ వర్క్ చేసుకుంటే కానీ. మంత్లీ శాలరీ పడతదా.
మొన్నేమో మా అన్నయ్య వైఫై తీసాడు నాకైతే నాది నా దాంట్లోనే పెట్టించాడు అనమాట ఎయిర్టెల్ది. అంటే ఆహ్ నా పేరు మీద అదేం చేసేడు తీసి. చేసాడు వాళ్ళమో వైఫై వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు ఆస్తమానంను. మీరు కట్టించుకుంటారా ఏంటి ఇన్ని రోజులు అయిపోతుంది కట్టండి కట్టండి బిల్లు అని చెప్పి.
ఉమ్ ఇంకా కట్టన్ వేరే దాంట్లో మారిపోయమని చెప్పాలి.
ఆహ్. ఆహ్ ఇంకా పది రోజులు ఉంటది లేకపోతే మీరు కట్ చేసేయండి అని అనేదాన్ని.
ఉహూ.
మరి ఇంకేం చెప్పను మా అన్నయ్యేమో ఎయిర్టెల్ లో చేస్తున్నాడు కదా దానికోసం కొంచెం. ఎక్కువ గట్టిగా మాట్లాడట్లేదు.
అయ్యో దానికి దీనికి సంబంధం ఏమి ఉండదు తెలీదు కదా. వాళ్ళ కస్టమర్స్ లిస్ట్ కింద ఇచ్చేస్తారు.
ఆహ్ అంటే చాలా సార్లు నా ఫోన్ కూడా ఏంటి వాళ్ళ కంపెనీ వాళ్ళ వాళ్ళ ఫోన్ చెస్. డుతా ఉంటారు వాళ్ళతో మాట్లాడుతా ఉంటాడు. వున్న అలాగేమన్నా అవుతదేమో నేను గబుకున్న మాట్లాడినా.
అమ్మో అప్పుడు బజార్ లోన ఆహ్ గురించి ఇన్ని సా సార్లు ఫోన్ చేసావురా బాబు మొన్న ఏదో ఏసీ బిల్లు కట్టలేదని. నాకు మా అమ్మకి మా అన్నయ్యకి మొత్తం అందరు ఫోన్లకి వచ్చేసినయా ఫోన్లు.
ఆహ్.
ఒక్కనెలా ఆపుతే మరి దారణం అమ్మా. పీకుల మీదకు వచ్చేసి వచ్చేసినట్టు చంపేస్తారు అసలు. పట్టుకొని కడతారా సత్తారా అన్నట్టు కూర్చుంటారు.
ఆహ్ అవును.
ఆహ్ అంది.
అవు అవు
ఏదోనే మొన్న ఏదో బ్యాం దీంట్లోనే ఏదో అప్లై సగం సగం అప్లై చేసి మానేసాను. అదేమో ఫుల్గా కంప్లీట్ చేయ్యండి మీ రిజిస్ట్రేషన్ ఫుల్ గా కంప్లీట్ చేయండి మీ అ అప్లై చేసినాను తెగ మెసేజ్లో వచ్చేస్తున్నాయ అమ్మా నాకు.
నేను ఏంటి ఇన్స్టాలో చూస్తాన్న వాళ్ళువి ఒకటి లింక్స్ పెట్టి. దీనికి అప్లై చేసుకోని అంటారు వెళ్తాను. వెళ్ళి ఏదో ఒకటి చేసి అప్లై చేస్తున్న మళ్ళీ ఏదో ఒకటి వాళ్ళ. ఆ ఏంటి ప్రీ అదే డబ్బులు కట్టించుకోవాలి అంటారు అన్నిటికిను
నాలుగు వందలు ఐదు వందలు కట్టమంటారు దీని కూడా అప్లికేషన్ కూడ ఫస్ట్ చేసినప్పుడు బానే అయిపోయింది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ వ వచ్చేసరికేమో ఆ ఎంతో అమౌంట్ పే చేయ్యాల అన్నాడా ఇంక అంతే వెనకి వచ్చేసిన అప్పటి నుంచి ఇం క ఒక మెయిల్స్ వచ్చేస్తున్నాయి వాట్సాప్ లో కూడా వచ్చేస్తున్నాయి
ఉ నాకుడ మెల్సు లే మెల్స్ తెగొచ్చేస్తాయి
అప్పుడు మనం ఏం
కిడిన్ దాంట్లోకి వెళ్ళిపోతానం మళ్ళీ కొత్త కొత్త ట్లోకి అన్ని వెళ్ళిపోయి చూస్తాను
అవును
ఊ అదే గూగుల్ ఏంటి గూగుల్ ఆర్కిడ్ అంటే అందులో మనం ఏంటి నీకు పెడదామ అనుకున్నా టెక్స్ట్ ఎమో నీకు తెలుస్తదేమో అని చెప్పి కంప్యూటర్ ఎలా చేర్తాడ్ చూడు మీరే ఎండయి కోమాలు అవ్వన్ని వచ్చేతాయ్
అవును ఎర్రర్స్ వత్తాయి అంటారు
ఆ ఎర్రర్స్ ఆ కోడింగ్ ప్రోగ్రామ్స్ అవి చేస్తే అన్ అంట నువ్వు అవి చేసి సాల్వ్ చేస్తే నీకు ఆ ఏంటి గిఫ్ట్స్ వస్తాయంట ఆ గిఫ్ట్స్ లో నీకు ఏమన్నా పంపిస్తారాళ్ళు బట్టల అని చెప్పి గూగుల్లో ఏమన్నా గూగుల్లో ఏమో గిఫ్ట్ లాంటయి
ఏం పెట్టి చూద్దామా అన్నింటిలోనూ పెట్టేసాను నేను
అందులో టాస్క్స్ చేస్తే అలాగా ఆ చెత్తే వత్తాయంట నాకేం అసలు అర్ధం కాలేదు అసల కోడింగ్ అంటే
ఏంటి చెగ్గి చెగ్గి అని ఒకటి ఉంటది గూగుల్లో వెళ్ళి కొడ అయితే అందులో మ్యాద్స్ ప్రాబ్లమ్స్ లేదంటే వేరే వేరే అయ్యోటి వత్త ఉంటాయి సంస్ మనం ఏ సబ్జెక్ట్ తీసుకుంటే దాని మీద సంస్ వత్తా ఉంటాయి ఆటిలకి మనం ఆన్ సర్లు కాని ఇ గాని పెడితే మనకి అమౌంట్ వత్తది సమ్మకి ఎంత పది రూపాయలు వంద రూపా పాయలు అలా
ఆ
మనం వేరే దాంట్లో కెళ్లి కాపీ పేస్ట్లు చేయడానికి ఉండదు అప్పటికప్పుడే రసేయాలు అక్కడే అక్కడే సాల్వ్ చేసేయాలి అంత బ్రెయిన్ ఉంటే మనకెందుకు ఈ చార్జీబిటీలు వాడుకుంటాం
ఆ నాకు ముంద కోడింగ్ల అంటే అసలు పడదమ్మా ఏంటి అప్పుడు ఇంటర్న్షిప్ కూడా తెగ చెప్పేసేవారు కదా నాకు ఒక్క మొక్క అర్థం అయ్యేది కాదే
నా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండేదమ్మా తెగ వినేదాన్ని నేను తెలుసా
మీరు కంప్యూటర్స్ కాదా పోని నేను కంప్యూటర్స్ తీసుకుంటె వినేదాన్నేమో కష్టపడైన సరే నేనేమో కెమిస్ట్రీ కదా దాని గురించి అంత ఇంట్రెస్టింగ్గా వినే దాన్ని కాదు
నేను వే నాకు కంప్యూటర్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమే ఏంటో గాని
ఆ ల్యాప్టాప్ ఆఫీస్ కెళ్ళి వాళ్ళు అందరు అలాగే వెళ్ళిపోతారు కదా
అవునే ఏంటో ఆ మాకు సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడు కంప్యూటర్ కంప్యూటర్స్ ఉండేదీ. కంప్యూటర్ క్లాస్ అని స్పెషల్ గా ఉండేద్ తెల్సా అప్పుడు మేడం కేస్ శాలరీ ఇవ్వట్లేద్ అని మానేశింది కరెక్ట్గా మేము ఎళ్ళే టైంలోనే మానేశింది చూడు.
ఊహ్
మేము ఇల్లాగ ఓ పది రోజులు ఉన్నట్టుంది ఆ పది రోజులూ కంప్యూటర్ క్లాస్ ఉండేది సాయంత్రం అట్ల తీసుకెళ్ళేది. ఏం జేయించే వారంట్ టే సిస్టం లో ఆ వాల్ పేపర్లు చేంజ్ చేయడం. డ్రాయింగ్ ఏయడం ఇలాంటి బుడ్డి బుడ్డి అన్ని నేర్పిచ్చేవారు. చాలా నచ్చింది నాక్ అప్పుడు
ఆ నాకు చేపిచ్చారూ ఎక్కువా ప్రే పెయింటింగ్స్ అలాంటియి ఎయిత్ క్లాసో నైన్త్ క్లాసో. సిక్స్త్ క్లాస్ అనుకుంటా ఊ ఊ
ఫ్త్ క్లాస్లో తీసుకెళ్ళేవారు మళ్ళీ స్పెషల్గా కంప్యూటర్ బుక్కు కూడా ఉండేద్ తెల్సా.
ఆ అవును ఉంది మొన్నటి దాకా కూడా ఉండేది మా ఇంట్లో.
ఉహు అయన్ని ఇచ్చేవారు ఇంకంతా ఏమైందో ఏం టో ఇంక మేడమ్ మానేత్తే ఇంకొక మేడమ్ నెట్టొచ్చు కదా. ఇంకా అంతే మా జీవితాలు నాశనం చేసేశారు చక్కగా అది ఉంటే ఇంత ఇంట్రెస్ట్ టింగా నేర్చుకునేదాన్నో చాలా అం ఏది ఇంట్రెస్ట్ అనుకుంటే అదే ఎనక్కిపోతది ఏది మంచిగా దృష్టి పెట్టాలంటే సరే ఉంటానే.
ఆ సర్